హలో
ఎందు ఎందుకు ఇంతకు ముందు లేపలే ఫోను అన్నవసరంగా నాకు జీరో సెకన్స్ వడ్డది
హలో హా చెప్పండి
ఏం చెప్తం ఎందుకు ఫోన్ ఎందుకు ఫోన్ లేపలే
బాగున్నారా
ఆ నేను బాగనే ఉన్న గాని ఫోన్ ఎందుకు లేపలేదు ఇంతగకు ముందు చేస్తే
నాది నెట్ ఆఫ్ ఉండే చెప్పండి ఏం చేస్త్
మ్మ్ ఏం లేదు ఉయల లు ఊగుతున్నా
ఈరోజు ఉగాది శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి
మంచిది సేమ్ టు యు నీకు నీ కుటుంబానికి నీ ఇ ఫ్రెండ్స్ లకు ఇంకెవ్వరికైనా అందరికి
ప్రత్యక శుభాకాంక్షలు మళ్ళీ మళ్ళీ చెప్పుతున్నా ఇంకా ఏం మరి ఉగాది స్పెషల్ ఏం చేస్తున్నారు
ఏం లేదు పొద్దున లేచినాము ఇల్లు క్లీన్ చేసినం ఇల్లు క్లీన్ చేసి ఇంటికి తోరణాలు కట్టి
మ్మ్
ఉగాది పచ్చడి ఏసుకున్నాము మొన్న మేం కొండగట్టుకు పోయేస్తే ప్రసాదాలు మా దగ్గర ఉండేయ
అవును
వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసినము
ఉహు
మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుపు తీసుకు దంచుక్ తవ్వి వచ్చినం ఆ పసుపు ని ఈరోజు మంచ్ ఆ మంచిగా కడిగి
ఉడకబెట్టి ఉడకబెట్టి తింటారు అవునా కొంచెపు గాలికి పెడతారు
కూ రాకు కర్రీలో ఏసే పసుపుని దానికి రాసి నాక అరబెట్టాలి అట్ల అర్ రెండు మూడ్ రోజులు మంచిగా ఆరబెట్టిన తర్వాత ఇగ మిక్సి పట్టుడ
ఇంకా
ఏం మళ్ళా వంకాయ కూర అన్నము
తలపు
ఇ రోజు మా అక్క కాంక్లి మక్క కంకెలు తీసుకున్నము మనిషికి ఒకట్ అంటే కట్టెల పోయి మీదనే పసుపు ఉడక పెట్టినం కాబట్టి అవి నిప్పుకలు ఉంటే అక్కడే మంచిగ కాల్చినం కాల్చుకొని తిన్నం ఇక సాయంత్రం అంటే ఇక గారెలు
మా ఊర్లో ఈ రోజు కొందరు నిన్న కొందరు ఉగాది చేస్ అయితే ఇక మేము ఈ రోజే చేసినాం కొన్ బయటకు అంటే మార్కెట్కి వచ్చినాయం అయితే కొన్ని స్యపలు ఉన్నాయి అటు వెళ్తే కొన్ని కొన్ని దుకాణాలు ఉన్నాయి కొన్ని బంద్లు ఉన్నాయి ఏమన్నా సామాన్లు తీసుకున్నాం అంటే ఏం దొరుకు టిప్పర్ ఎక్కినం పోద్దున్నే లేచినాం స్నానం చేసినాం పూజ చేసినాం పచ్చల్లు చేసినాం పంచి పెట్టినం
మ్మ్
ఇంకా మార్కెట్ కు వచ్చినం ఇంకా మరి ఇడ ఇక్కడ కూర్చుని ఇగా నీడ బాగా ఎండగొడుతుందని నీడ కూర్చని ఉన్నాం ఒక్క పని ఉండే ఆయన పని చేసే వరకు ఇక్కడ వెయిట్ చేసి తర్వాత సాయంత్రం అట్లా నాలుగిటి వరకు వెళ్లాలేమో అని చూస్తున్నాము వర్షం మస్తుందా మీ సైడ్
నా దగ్గర ఫుల్ ఎండ ఉన్నది
ఇట్ సైడ్ బాగా మబ్బులు మబ్బులు అయితుంది మళ్ళీ గాలి కొంచెం ఇట్లా ఊ తున్నాయి చెట్లు
మా దగ్గర ఫుల్ ఎండ ఉన్నది పొద్దున ఉగాది కాబట్టి ఉగాది చేసిర్రు మా సాంప్రదాయం ప్రకారం చేన్లోకి పోయి పూజ చేసి వస్తారు. తర్వాత ఇగ మా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఇద్దరు చేనికి పొయ్యిర్రు
అవు
నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను ఆ
ఎన్నపై ఏం చేస్తారు
చేన్ లో పోయి పత్తి తీస్తారు
పత్తిలు తీస్తారా ఈ రోజు కూడా
ఈ రోజు ఈ రోజు కూడా తీస్తారు ఉగాది పండుగ పబ్బం అంటే వ్యవస్
ఆ నేను ఈ రోజు పూజ చేసి మంచిగా పత్తం ఉంటారేమో అనుకుంటున్నా.
ఉపాస్
ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పల్లెటూర్లయే మన్నా ఓ దావత్లో ఏమన్నా చేస్తారేమో అనుకుంట
అదేం లేదు
అంటే మీరు ఇంటికే ఇంట్లోనే పూజ చేస్తారా బయట పూజ చేస్తారు మరిచరికి పోయి మళ్ళ పూజ చేస్తరో
తేనిగు పోయి అగరబత్తీలు కొబ్బరికాయ కొట్టి మంచిగా పంట ఎల్లాలే
కొత్త సంవత్సరం అని ఇట్లనే మళ్ళీ పని ఊరకాలని పని చే జరగాలని సంవత్సరం పాటు మొక్కుతారేమో కదా తోరణాలు ఏమన్నా కడతారా ఇంటికి మనం అయితే కడతాము
వాళ్ళ కట్డుడు ఇంటికి తోనాలు కట్టి మంచిగా తలస్నానానికి
మ్
ఇంటి ముందు మంచిగా ముగ్గులు వేసి ముగ్గులకు కలర్లు వేసి తో ఉన్నా మా సైడ్ ఎండలు గోరంగున్నాయి.
మా సైడ్ మబ్బులు మబ్బులు వస్తున్నాయి కొన్ని మొన్నన్నట్ల అయితే బాగా వర్షాలు పడ్డాయి ఇప్పుడు కొంచెం చల్ల పడ్దది మాకైతే ఇ లేకుంటే బాగా ఎండలు అయితుండే బయట వెళ్దామంటే ఒక గొడుగు పట్టుకుని రావాల్సిన పరిస్థితి ఉండేగాని మొన్న వర్షాలకి కొంచెం చల్ల పడ్డది ఎప్పుడు జనలు మంచిగా తిరుగుతున్నారు లేకుంటే ఏడ దుకాణంలో కూచొని ఉండడు నీడకు
మా సైడ్ ఎండనే ఉన్నది వాతావరణం చాలా వేడిగా ఉన్నది మేమింగా ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని
కుండ నీళ్ళు తాగాలి ఇప్పుడు
గాని మేము నూనె నూనె కొంటే ఫ్రీడం ఐదు లీటర్ ఈ పదిహేను లీటర్ లో రెండు క్యాన్లు ఉండే వా ఆ వాటిని మంచిగా కడిగి వాష్
బంతలు ఎమన్నా కప్పి మంచిగా నీళ్లు ఉమ్ బంతలు మంచిగ కప్పి సల్లగా నీల్ అయితది అప్పుడు తాగు.
మంచిగా కడిగి దానికి తట్ బొంత కట్టినం.
మళ్లీ ఇంకా మరి విశేషాలు ఏమన్నా? ఈ సల్లా ఇప్పుడు తిండేం పోదుకా ని అంబలి తాగాలి. జూస్ తాగాలి తమ్సప్ తాగాలి. ఇంకా ఏమన్నా అయి ఉంటయా? తిండి మీద ఈ ఎండాకాలం తిండి పోదు కదా బాగ మరి
అందరు అట్లనే అంటారు గాని నేనైతే రెండు మూడు సార్లు తింటా ఈ ఎండాకాలమే నేను బాగా తింటా
మంచిదే అండి ఇంట్లో ఉన్న వాళ్ళుయితే తింటారు తిన్ తిరిగే వాళ్ళు అయితే ద భాగా తినరు
ఇగ మా దగ్గర రెండు మూడు వంకాయలు ఉండే మా చెట్టు కాసినాయ్
ఉమ్
రెండ్మూడు వంకాయను తెంపి ఇగ ఇది ఏం చెయాలని మొత్తం ఆ
పేరెట్లో ఉన్నాయా వంక
ఉమ్ మా పెరట్లో వంకాయలున్నాయ్.
ఉమ్ అమ్ముతారా ఇంకా?
అమ్మము వాటి మా మే మేం తినడానికే ఉమ్ నాలుగు చెట్లున్నాయ్.
నాలుగైద్ చెట్లు అంటే ఒక ఐదు ఆరు కిలో వెళ్తాయి కావచ్చు తక్కువ తక్కువ వారానికి రెండు వా మరి అమ్మా
లేదు మేము ఉం ఊరుకనే వేరే వాళ్ళకు ఫ్రీగా ఇస్తాం.
ఆ పక్క వా ఇంటి వాళ్ళకు వీళ్ళలకు వాళ్ళు వాళ్ళు ఏమైనా ఉంటే మీకు ఇస్తారు మీది మీకు ఏమైనా ఉంటే మీరు ఇస్తరు అన్నట్
ఉమ్ వాళ్ళకి ఏమైనా పండితే వాళ్ళు మాకు ఇస్తారు మేము వాళ్ళకి ఇస్తాం.
అట్నే ఉండాలి మ
ఉమ్
ఇంకా మరి పొద్దున్నా నుంచి తిన్నారు ఇప్పుడు మధ్యాహ్నం తిన్లే
తిన్నా మళ్లా కంగ్ కాల్చిన కంకి తిన్నా
ఉమ్
ఇక నిమ్మకాయ జ రసం మాదర నిమ్మ చెట్టు కూడా ఉన్నది.
అవునా
ఉమ్ ఇగ నిమ్మకాయలు తెం పి ఫ్రిడ్జ్లో పెట్టుంచిన చేయనీకి పోయిండ్రు వాళ్ళు సాయంత్రానికి అస్తరు. ఇక పిండి వంటలు నాలుగు అయిందంటే పిండి వంటలు స్టార్ట్
పిండి వంటలు ఏం చేస్తారు ఈ రోజు స్పెషల్
బూరెలు ధారెలు
కప్పలు గారెలు
ఉమ్ అప్పలు గారెేలు మిర్చి బజ్జీలు పాలక్ పాలకూర ఉన్నది వాటితోని పాలకు బజ్జీలు చేస్తా జొన్న రొట్టె మా నానమ్మ కోసం
అవునా జొన్న రొట్టలు మంగ్ వల్ల తినాలి మంచిగా హెల్తుకు మంచిగా ఉంటది అన్నానికి బదులు రెండు జొన్న రొట్టెలు తినదు రోజు గట్టిగా ఉంటారు ఇంతకుముందు ఉమ్ ఆ ఇంత ఎండలా ఆ ఇంత తినరిగ ముసలల్ వాళ్ళు
నవును ఉ
ఇంకా మరి చదువుకుంటున్నర లేదా
చదువుకునుడెమన్ ఏటు ఏం లేదు ఇగ ఇంట్లో పని చూసుకొని మంచి సంబంధం వస్తే పెళ్లి చేసుకోవాలి
అవునా మంచిగా సంబంధాలు వస్తలేవా మంచి సంబంధాలస్తలేవ
మంచి సంబంధాలని కాదు కాని ఈ సంవత్సరం చేసుకుంటా పెళ్ళి
ఆ పెళ్ళి చెప్తున్నార లేద
ఆ
పెళ్లికి చెప్తార లేద కార్డు ఇస్తరా ఎట్ల ఫోన్ లో పంపిస్తారా లేకుంటే వాట్సాప్లల్లా
కార్డు ఇంటి కచ్చి ఇస్తాము పెళ్ళికి రండి కార్డు ఇంటి కచ్చిస్తాము పెళ్ళికి రండి అ
మంచిది మంచిది మీరు ఇస్తే తప్పకుండా అస్తాం మీ ఎక్కడ ఉంటారు మీ విలేజ్ సరేనా
అ
థ్యాంక్ యు